హలో
ఇది హ్యాపీ ఇస్తాను ఏంటి హలో
ఇప్పుడు వినిపిస్తున్నా నా
ఆ వినిపిస్తుంది ఇంత సేపు వినపెదలె
ఓకే నన్న టెంపుిల్ ఎక్స్పీరియన్స్ అడిగినా
టెన్త్ల ఎక్స్పీరియన్సా టెంపులా బాగుంది టెంపుల్
ఏం టెంపుల్ బాగుంది
తౌసంద్ బిళ్ళ టెంపుల్
ఇంకా ఎం ఎం టెంపుల్కిెళ్లినా
ఇంకా రామప్ప
అ
భద్రకాళి టెంపుల్ ఇంకా బాగుంటంది
అర్థానికి
అది ఫేమస్ అయింది కదా ఇక్కడ బాగా
తెలంగాణలో ఇంకా వరంగల్ల్లో ఫేమస్ టెంపుల్
అవును
అ
నువ్వు ఇంకేమేమి టెంపుల్స్ కి పోయినావు
ఇంతే భద్రకాళి థౌసండ్ పిల్లర్స్ ఇస్కాన్
ఇస్కాన్ కూడా బాగుంటుంది
యా నం ఫేవరెట్ టెంపుల్ ఇస్కాాన్
ఆ
వెళ్ళాలి బృందావన్ కి
అవును
నా అమ్మ ఫ్రెండ్ తీసుకొని వెళ్తా అడి ద్వారకగాబ్రిందావని
ద్వారక వెళ్ళాలి బాగుంటుంది
యా గుజరాత్ స్టేట్ లోలా ఉంది
మ్మ్
నా కృష్ణుడి ల్యాండ్ కాబట్టి ఇంకా వేరే కృష్ణడిడి ఓటీస్కి అయితే అది ఒక పండుగ
చెసే వేరే ఉంటది
అవును ఇంకా మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు తిరుమల వెళ్ళలేదా
తిరుమల వెళ్ళిన నేను వన్ ఇయర్ బ్యాకే పోయినం
ఎక్స్పీరియన్స్
అక్కడ బాగుంటుంది ఇంకా పీస్ఫుల్గా ఉంటది
అ అదే ఇన్ ఎన్ని డేస్ జర్నీ
హ్మ్ అది ట్వెల్వ్ అవర్స్
ట్వెల్వ్ అవర్స్
కానీ బాగుంటది అక్కడ ఇంకా చనా టెంపుల్స్ ఉంటాయి
ఇట్ లో ఒక్కసారి అయినా వెళ్ళాలి
అవును వెళ్తే మంచిదంట అక్కడికి
నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేయ దేవుడు విలవాలి
ఆ దేవుడు పిలిస్తే వెళ్ళాలి
అరుణచల్లం వెళ్ళలేదా
అది వెళ్ళలే అది కూడా బాగుంటది అది కూడా వెళ్ళాలి అరుణాచలం శ్రీశైలం అవన్నీ
ఇంకా వరంగల్ ఫోర్ట్
హ్మ్
వరంగల్ ఫోర్ట్ ఇంకా వరంగల్ లో చాలా ప్లేసెస్
అవును చాలా ప్లేసెస్ ఉంటాయి
అండ్ తెలంగాణకి వరంగల్ టూరిస్ట్ ప్లేసెస్ ఒక పేరు తీసుకొస్తాయి అ ఇంతా ఫ్రెండ్స్ గురించి చెప్పండి
ఎవరి గురించి
ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఆ
ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్
బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు కానీ మంచి మెమరీసే ఉన్నాయి క్లాస్ లో మేము బాగా ఎంజాయ్ చేస్తాం
మీకు మంచి గ్యాంగ్ ఉన్నట్టుంది
ఆ ఉంది
నైస్ అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ తో తిరుగుతారా మీరు
హ్మ్ తిరుగుతాను
టెంపుల్స్ టూరిస్ట్ ప్లేసెస్
ఆ తిరిగినాం
నైస్ అండి
ఇక్కడే తిరిగిన వరంగల్లోనే బయటికి వెళ్ళాలి
వెళ్ళాలి హా
గుజరాత్ కి
ఇంకా మీకు ఫేవరెట్ ఒక డ్రీమ్ ప్లేస్ అని ఏమైనా ఉందా
ఫేవరెట్ డ్రీమ్ ప్లేసా
అంటే డ్రీమ్ ప్లేస్ పోవాలి అని, ప్చ్ ఉంటది కదా. మనకు ఒకటి అట్లా ఏం ప్లేస్
నాకు అమెరికా బోవాలనీ ఉంది.
అమెరికా
ఇంకా ద్వారక్క పోవాలని ఉంది, కానీ పోవాలి అవన్నీ
పోవాలి ఫ్యూచర్ లో వేల్
ఫ్యూచర్లో వెళ్ళాలి. జాబ్ వచ్చాక అవన్నీ తిరగాలి
అమెరికా వెళ్ళాలంటే.
మనీ కావాలి, చాలా కావాలి, లోన్ తీసుకోవాలి.
అవును నేను వృందావన్ ఓహోలీ బృందావన్ ఉహ్ ద్వారక
ఇంకా
ఇంగా లడక్ చాలా జె యాలి ఇంగా ఫ్యూచర్ మొత్తం. ఎక్స్ప్లోర్ చేయడమే పని.
మనీ ఉంటే మనం ఎటైనా వెళ్ళచ్చు. జాబ్ చేసే.
అవును ఫస్ట్ ఎవరికైనా జాబ్ ఇంపార్టెంట్.
జాబ్, స్టడీ. జాబ్ కోసం ఇంకా లేదు స్టడీ అయిప్ పోలే
ఓకే
అని చూస్తున్నా. అవేవి సర్చ్ చేస్తున్నా.
యా ఇప్పటి నుంచి సెర్చ్ చేస్తనే స్టడీ అయిపో వెంటనే సెటిల్ అవ్వచ్చు. ఉహ్ మా గది
ఇంకా మరి
ఇంకొక అమైతే ఈ మి ఇష్టం విలేజెస్ ఆర్ సిటీ
విలేజ్ బావుంటది. మేము ఒకప్పుడు విలేజ్లోనే ఉండేది. మళ్ళీ సిటీకి వచ్చినము, స్టడీ కోసం అని.